విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
తిన్నావా
ఆ తిన్న
ఏం తిన్నావు
ఎంతిన్నా చికెన్ పలావ్ తిన్నానండి నువ్వేం తిన్నావ్
నేనా రోటీను మటన్ కర్రీ
ఊహూ ఏం చేస్తా ఉన్నావు
ఏం చేస్తాం లైఫ్లో ఏమవుతుందో అని ఆలోచిస్తున్న
ఏమైందండి బాగుందా అంతా
బాగుంది అప్పుడప్పుడు ఉంటది కదా రికక రీగ్రెట్ అవ్వడం
అంటే ఏం దిగ్గట్
ఉం అంటే ఇపుడు ఏంటి అంటే ఎ బో జాబ్ గానీ ఏదనా ఉమ్ అలా
ఏమైందండి అప్పుడు
ఏమైంద అంటే ప్రతి ఒక్కరు రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్ టూ రిగ్రట్ టు ఇన్ఫార్మ్ దా టు ఆహ్ టూ రిగ్రట్ టు ఇన్ఫార్మ్ దా టు రిగ్రట్ టు ఇన్ఫామ్ దట్ అంతే ఉంటాది ప్రతి ఒక్క దానికి అటెండ్ అయినప్పుడల్లా
ఉం ట్రై చేస్తా ఉండండి ఏదో ఒక రోజు వస్తుంది
ఎప్పుడొస్తది సి రిజెక్ట్ రిజెక్ట్లు చాన ఉన్నాయి దానిలో
ఏది వెంటనే సక్స ఏమంటారు యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వదు కదా వెంటనే యాక్సెప్టెన్స్ వస్తే ఎట్లా రిజెక్షన్ గురించి ఎట్లా తెలుస్తుంది మనకు ఫస్ట్ అప్యిన్ంట ఎట్లాంటుందో తెలిసిన తర్వాతనే అప్పుడు అక్సెప్టెన్స్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందినుకోండి అప్పుడు తెలుస్తుంది ఈ రిజెక్షన్స్ లో ఉన్న బాధ అంతా వెళ్ళిపోతుందిన్న
ఏ మల్ పోతుదు అద వస్తదా రాదో లైఫ్ లో ఉందో లేదో కొని తెలీయదు అది
ఉంటది ప్రతి ఒక్కరికి ప్రతిసారి ర రిజెక్షనే ఉండదు ఏదో ఒక రోజు క్సెప్టెన్స్ కూడా ఉంటుంది వెయిట్ చేస్తా ఉండల్లా ఎప్పుడు వస్త తుంది అని అ
అది వస్తుందా రాదకుం డౌట్ ఎ అది ఉమ్
డౌట్ అని కాదు వస్తుది ఏదో ఒక రోజు డౌట్ ఎవరికి తెలీదు కదా ఎప్పుడు ఏమవుతుంది రేపు ఏమవుతుంది అని సో వెయిట్ చేస్తా ఉండాల అవుతుందా లేదా అని
వెయిట్ చేసి వెయిట్ చేసి చాలాని రిజెక్ట్ అని ఫేస్ చేసా
అవునా అంటే ఎన్ని అంటే అట్లా కాదు ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఏదో ఒక రోజుకి వస్తుంది కదా సో వెయిట్ చేస్తా ఉండు ట్రై చేస్తా ఉండు నీకేం చేయ్యాల అనుకుంటున్నావు నీకేం కావాలా అని
డైలీ ట్రై చేస్తునె ఉన్న ట్రై చేసి ట్రై చేసి విసుగచ్చింది లైఫ్ మీద ఎందుకు నా లైఫ్లో సక్సెస్ ఉందో లేదో అని ఇప్పుడు
ఉమ్
హ
ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తు ఉన్నారు
ఎన్ని రోజుల్లో ఉండి గ్రాడ్యుయేషన్ రేపటి నుంచి
అప్పట్నుంచి ట్రై చేస్త సరే నుండి ఇప్పటివరకు ఏం రాలేదు
అహ
ఫ్యాంక్
ఇప్పడివరకు ఏమి లేదు
ఇంక ని నీ టైం రాలేదేమో
ఇంగ్య ఎప్పుడు వస్తుంది ముసలోడు అయిపోయినక వస్తద టైమ్
ముస్లోల్ అయిపోయినాక అట్లంతా ఏమి ఉండదు ఇదోక రోజు జరుగుతుంది అది జరిగిన్ రోజు మనకే అనిపిస్తుంది అబ్బ జరిగింది అప్పుడు మనమె హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకున్నవన్నీ వెంట వెంటనె జరుగు తేల అప్పుడు ఎట్లా తెలుస్తది లైఫ్ అంటే కాదు అట్ల కాదు లైఫ్ అంటే అంటేనే అది ప్రతిసారి ఒక్కేలాగా లైఫ్ పోత ఉంటే ఇంగేట్ల తెలుస్తుంది లైఫ్ లో ఏమేమి ఉంటాయని ఇప్పుడు అంటారు కదా అంటే ఆ డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఎమోషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చూస్తేనే కదా లైఫ్ లో ఫుల్ఫిల్ అయ్యేది లైఫ్ ఇవ్వడా అవేం లేకుండ ఫుల్ ఫిల్ వీళ్ళ వల్లా జరిగిపోవాలా సాఫీగా పోవలా అంటే ఎవరి లైఫ్ అలా ఉండదు ఎగ్జాంపుల్ తీసుక కొన్ని ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా
అ
హెలో
ఆ హలొ వినిపిస్తుంది
ఉమ్ ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా ఫస్ట్ లో ఫెయిల్యూర్ ని చూసె ఆ చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా
ఆ ఉంటరు
తోండ్లు మనం అంత పెద్దవాళ్ళు అవుతామో లేదో మనకు తెలీదు
ఉహ్
కాని మన ట్రై మనం చేస్ స్తా ఉండల
ఏస్తున్న ట్రై అయితే చేస్తాను వదల లేదు గివ్ వప్ చేయలెదు బట్ ఎప్పుడా వస్తదని దానికోసం వెయిట్ చేస్తాం అది వస్తదో రాదో కూడా డౌట్ వస్తది ఒకోసారి
హలో
హలో వినిపిస్తుందా
ఆహా ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్
ఆ వినిపిస్తా త అది ఒకసారి వస్తాద రాద అను కుణ ఫెయిర్ గా ఉంటది కదా
ఫియరు ఉం టుంది అదైతే నిజమే నేను యాక్సెప్ట్ చేస్తాను ఎవరికి రిజెక్షన్ అంటేనే రిజెక్టెడా అని చెప్పి వదిలేసే వాళ్ళు ఎవరు ఉండరు అంత లైట్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే అది లైఫ్ లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏదో ఒక పని చేేయడం డబ్బులు సంపాదించడం మనం తినడానికి ఉండ డానికి కావల్సిన మనీ సంపాదించుకోవడం అదే లేదు ఆ సోర్సే లేదు అంటే చాలా ఫియర్ గానే ఉ టుంది అది వస్తుందో లేదో అన్న భయం కూడా ఉంటుంది బట్ కానీ వెయిట్ చేస్తా ఉండలా కానీ దాని కోసమే వే మనం ఏమనుకున్నామో అదే కావాల అని వెయిట్ చేస్తే అది వస్తుందో లేదో తెలియదా అనేదైతే నిజమే ఏదొస్తే అది ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటే పోతా ఉండలా
పోవాల అంటే బట్ నచ్చాలి కదా మనకు కూడా
అన్ని నచ్చవండి ప్రతిసారి అన్ని నచ్ సేటుగా ఉండవు లైఫ్ లో ఇప్పుడు నీ కెడ్చడం నచ్చుతుంద
ఆ
ఏడ్చడం నచ్చుతుందా ఎప్పుడూ సాడ్ ఫేస్ కొని వేసుకొని ఉండడం నచ్చుతుందా నచ్చదు కానీ ఏడ్చాల్సిన వే ఏడ్చాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తాం కదా అట్లనే దీని కూడా యాక్సెప్ట్ చేస్తా పోతా ఉండల్లా అది అంతే సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అక్సెప్ట్ చేస్తా ఉండల్లా పోతా ఉండల్లా అంతే గో విత్ ఎ ఫ్లో అంటారు కదా సో జస్ట్ గో విత్ ఎ ఫ్లో
గో విత్ ఫ్లో పోయినా కూడా అడేముంటది ఏదో ఒక దాంట్లో అన్ని క్రాక్ చేసిపోయినా కూడా ఏదో ఒకటి రిజెక్ట్ వచ్చేస్తారు ఏదో ఒకటి అన్ని క్రాక్ చేసిపోయినా కూడా అక్కడ వరకు పోయి వచ్చాక కూడా
దాన్ దానికి నాకు కూడా ఏదోలానే ఉంది చెప్పడం అందరికీ ఈజీనే కానీ అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏ అని చెప్పడం నేనేం ఈజీగానే చెప్పేస్తాను నాకు ఇదో ఫ్లో వదిలేసేయ్ ఎక్కువ ఆలోచించద్దు అది ఇది అని చెప్పి బట్ కానీ అది ఫేస్ చేసిన అన్ని రిజెక్షన్స్ చూసిన మీకు ఎలా ఉంటుంది
అదే చెప్తున్నా కదా అన్ని ఫేస్ చేసి అన్ని ఐ ఒకే అయిపోయినాక కూడా జాబ్ రాదు అది ఎలా ఉంటది ఇంకా అక్కడ వరకు పోయి దగ్గర వరకు పోయి దాన్ని తీసుకోవాలంటే ఎంత కష్టం ఉంటది
చాలా కష్టంగా ఉంటది
ఆ
పల్లోని
ఆ అన్నీ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చా ఏం చేయలేక ఊరుకో ఉన్నా
కానీ మధ్యలో ఆపేయకూడదు దేన్ని
ఆ
ట్రై చేస్తా ఉండాల అట్లాని దాని గురించి చి ఎక్కువ ఆలోచిస్తావుంటే ఆ మూమెంట్ ని అక్కడున్న టైం ని అక్కడున్న సిచ్యువేషన్ ని అక్కడున్న హ్యాపీనెస్ ని వదులుకున్న వాళ్ళమే అవుతాం
లైఫ్ లోనే హ్యాపీ లేదు ఇంగ్ ఎలాగా ఇప్పుడు అదే
హలో
ఏం లేకపోతే ఏం చెప్పండి
ఏమేమి మీ వాయిస్ బ్రేక్ అయింద నాకేమి వినిపించలేదు అని చెప్పు
లేదు
మనం వెతు కోవాలి అంతే మనసుకు సరౌండింగ్స్ మన చుట్టుపక్కల ఏదో ఒకరు ఏదో ఒక చోట మనం సెలె
ఇప్పుడు నలుగురు కూడా ఎలా ఉంటారు అంటే నీకు ఏదైనా ఉంటే నలుగురు కూడా మా డిస్తరు
అవును అదైతే నిజం నేనైతే యాక్సెప్ట్ చేస్ తను హండ్రెడ్ పర్సెంట్ అగ్రి చేస్తా ఆ మేము కూడా
ఆ ఏదైనా మన మనతో ఏదైనా ఉంటేనే ఒకరు వచ్చి పలకరిస్తారు ఒకవేళ మన దగ్గర ఏది లేకపోతే ఎవరు రా నువ్వు అంటారు
ఉ అవును ఎవడు మనని పట్టించుకోడు కూడా ఫస్ట్ ఉ
మొత్తం అంతా మనీలోనే ఉంది
ఉ మనీ మాటర్స్
ఆ మనీ లేందే ఏం ఉండదు మొత్తం అంద డబ్బు మహిమా
ఉమ్
మనీ లేకపోతే ఏది అందదు
అదే కదా
ఆ
ఏది ఉండదు ఏం చేయలేం కూడా కానీ కొన్ని చేయచ్చు బట్ ఏది చేయాలన్నా ఏ చిన్నదైనా ఇప్పుడు మనీ మాటస్ డబ్బులు ఉండాల సంపాదించాలా తినాలా ఉండాలా
ఉమ్
తినాలా ఉండాలా అన్న దానికైనా సంపాదించాల్సిందే డబ్బులు
ఉమ్ మరి డబ్బులేందే ఏది జరగదు
ఉమ్
ప్రతి ఒక్కదానికి డబ్బు డబ్బు డబ్బు డబ్బు ఉంటే అన్ని జరుగుతాయి హలో
ఆ వినిపిస్తుందండి
మీ వాయస్ చిన్నగా వినిపిస్తుందండి
ఇప్పుడు వినిపిస్తుంద ఉమ్
డబ్బులు ఉంటెనే సన్స్ వస్తుంది వస్తారు డబ్బులుంటే చుట్టాలు వస్తారు
అది అది చాలా నిజం అదైతే నిజంగానే డబ్బులు చూస్ ఎవరైనా వస్తారు మనం ఉన్న దాన్ని బడ్ టేస్ట్ చూస్తే వస్తారు
నీ దగ్గర అది కూడా లేదనుకో ఎవరు రారు
మనల్ని అసలు అట్లీస్ట్ పట్టించుకోను గానీ పట్టిచుకోరు పక్రిీయనన్న ఎవరు మా పడిచే వలందర్ ఏం లేకపోతే ఇంకేమంటే ఏం లేదు కదా మన దగ్గర ఎక్కడ మనం వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ మనం ఏమో ఏం అడుగు త్తమొ వాళ్ళని అన్నట్టు ట్రీట్ చేస్తారనమాట దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు మనుషులు
మోన్న మరి ఏమైనా మనం అడుగుతామేమో అని హెల్ప్ చే హెల్ప్ చేయమని అడుగుతామేమో అని
అవును కదా అంతే కదా అంటే చూస్తే ఎక్కడ అడిగేస్ డ మనల్ని ఎక్కడ నన్ను హెల్ప్ నాకు హెల్ప్ చేయ నాకు ఇది కావాల అని అడుగుతామ అనేసి మనల్ని దూరం పెట్టే మనుషులు కూడా ఉన్నారు
ఉ చాలా మంది ఉన్నారు
లైఫ్ అంటే అంతే అండి
ఇప్పుడు అదిగాక స్కిల్ ఉన్నా జాబ్ రాదు స్కిల్ ఉంటే ఏదో ఒకటి లోట్ చెప్ చెప్తారు అది లేదు ఇది లేదు అని
రిజెక్షన్ కి ఏమండి ఏదో ఒకసారి వెతకాలి కదా
ఊ బట్ ఆది రిజెక్షన్ ఫేస్ చేసే వాళ్ళు తెలుస్తుది కదా అదేంటనేది
చెప్తన్నా కదా చెప్పడానికి ఆ ఏమంటారు వదిలేయండి ఎక్కువ ఆలోచించొద్దండి యాక్సెప్ట్ చేస్తా పోతా ఉం ఇవాళ రిజెక్ట్ చేసిన ట్రై చేస్ బాధగా ఉందండి చెప్పడం చాలా చాలా ఈజీ కానీ అక్కడండి ఆ రిజెక్షన్ అనే వర్డ్ ని అక్కడ ఆ సిచ్యువేషన్ని ని ఫేస్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేస్ సో వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎలా ఉంటుంది ఆ పెయిన్ అనేది
చాలా ఇది తీసుకోవడం దాని అక్సెప్ట్ చేయడం చాలా కష్టం
ఊ
ఊ
కానీ చెప్తానవి గుర్తుపెట్టుకోండి ఎన్ని రిజెక్షన్స్ చూస్ న్నారు కదా మీరు ఒక్కసారి మీ అక్సెప్టెన్స్ అని ఆ వర్డ్ గానీ ఆ సిచ్యుయేషన్ గాని వస్తే ఈ రిజెక్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయో అసలు ఇవన్నీ అసలు గుర్తురావు ఎంత హ్యా హ్యాపీ ఉంటుందంటే ఇంక చాలు ఆ ఈ రిజెక్షన్స్ ని ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవలేనంత హ్యాపీ ఉండేది అది చిన్నదైనా పెద్దదైనా యాక్సెప్టెన్స్
అయమయమా నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా
చూడండి వస్తది వెయిట్
హ
కష్టమే
ఆ
చాలా రిజెక్షన్స్ చూసిన తర్వాత ఇంకా ట్రై చేయడం నేను ఒప్పుకుంటా ఉన్నా మీరు ఇంకా ట్రై చేస్తా ఉన్నారు దానికోసం ట్రై చేస్తానే ఉన్నారు అ ట్రై చేస్
ఊ చేయాల చేయాలి రిజెక్ట్ అయిన మాత్రం ట్రై చేయకుడా ఆపడం కదా ఆపం కదా నెగు
ఊ
అయే
దాన్ని దాన్ని మమ్మల్ని చేసుకుంటూ దాన్ని వదిలేసి ముందుకేళ్తా ఉండాల
ఊ
ఊ
సర్లేండి మరి.